హలో హలో ఆ లక్ష్మీ గారు చెప్పండి
నవీన్ మీరు వండర్లా వెళ్ళారు కదా
ఆ అవునండి
ఎక్కడున్నారు మీరు
తారీకెల్లాను ఫోర్త్ కి
బాగుంద అక్కడ ప్లేసు
అవునండి చాలా మంచిగుంది
మేము కూడా వెళ్లాల్సి ఉండే ఒకసారి చూడాలి అక్కడ నేచర్ బాగుంటే చూడాలని అనుకుంటున్నాం మేము కూడా
అవునా బానే ఉంటదండి వెళ్ళండి
మీరు బాగా ఎంజాయ్ చేసార అనుకుంటా మొత్తం స్టేటస్ లో ఫోటోలు పెట్టిన్రు
ఆ చాలా బాగా ఎంజాయ్ చేసాము ఒక రెయిన్ డ్యాన్ చేసాము అన్ని అన్ని ఎక్స్పీరియన్స్ చేసాం
మీ కాలేజ్ ఫ్రెండ్స్ తోటి వెళ్ళారా
ఆ అవునవును
బాగుందనుకుంటా మొత్తానికి
స్టూడెంట్ ఐడి పాస్ అని తక్కువ ఉంటదండి మీ మీలాంటి జనరల్ పోతే అది రెండు వేలకి పైకి ఉంటుంది టికెట్ ఆ వెళ్ళార అనుకుంటు ఉన్నారా
వెళ్ళాలడుకుంటున్నాం ఇప్పుడు ఈ మ మధ్యలో ఆడబిడ్డ అయితుది మాకు ఆమె పెళ్లి ఉన్నది
ఆ
దాని తర్వాత వెళ్ళాలనుకుంటున్నా
అవునా ఓ
ఓకే అండి మీకు కొంచెం సేపు ఆగి తర్వాత కాల్ చేస్తానండి
ఆ సరే సరే ఓకే